హలో ఆ ఏం చేస్తున్నావ్
బావున్నావా
ఆ బాగున్నా నువ్ బాగున్నావా
హ్మ్ బా ఏం చేస్తున్నావ్
చేస్తాలే అన్నం తిన్న ఇప్పుడే కూసున్న
హు హు మొన్న కొక్కో గురించి ఏమో చెప్పినవ్
ఆ ఖోఖో గురించి అంత తెలిదు కబడ్డీ గురించి తెలుసు
అప్పుడు టోర్నమెంట్కు వోయినా అస్స స్కూల్లా కూడా ఆడినా అని అన్నావు కదా
కో తెెల్ సో కబడ్డీ కూడా తెస్తు రెండు తెస్తు
మళ్ళీ స్కూల్లో కబడ్డీ ఆడుతుంటవా
ఆ ఆడుతుంటే నేను రైడర్ డిఫెండర్ ఉండు నేనే
రైడరు డిఫెండర్
అవును రైడర్ డిఫెండర్ నేనే చాలా మంచి ఆడున నేను
డిఫెన్స్ అంటే ఏం చేస్తుంటేవి బ్యాక్ హోల్డా లేకపోతే
న బ్యాగ హల్ మ డత డై హోల్డ్ వాడత అన్ని పెడత అంకలులు వాడుత అన్ని పెడత నకన్న చ్చు
రైడింగ్ లా
రైడింగ్ కూడా పక్క ఒకవేళ వెళ్తే అవుట్ చేసి వస్తా లేకపోతే నార్మల్ రైడ్ చేసి వస్తా
ఎమ్టి రైడ్
ఆ ఎటీ రైట్ చేస్తా లేకపోతే ఆ ఇ ఒ ఒకవేళ ఒ ఒకవేళ ఇఫ్ అపోజిట్ అపోజిట్ టీమ్ కొంచెం వీక్ గా ఉంటే ఎవరు నన్ను పక్క పక్కా చేసేస్తా
ఇంకేస్ టచ్ చేసినా బోనస్ తీసుకోవా మరి
తీసుకొని మక్సిమం ఒకవేళ చెప్తున్నా కదా ఒకవేళ టీమ్ వీక్ గా ఉంటే బోనస్ తీసుకొని ఒక పాయింట్ తీసుకని వస్తా ఒకవేళ టీమ్ స్ట్రాంగ్ గా ఉందంటే జస్ట్ నార్మల్ రైడ్ చేసి వస్తా
మరి నార్మల్ ఎటీరేట్ చేస్తే అసలు దానికి వ్యాల్యూ ఉ ఉండదు కదా టైమ్
కుండాధు వన్ మినిట్ ఇట్లా వెళ్ళి జస్ట్ పల్లి లొకేషన్ వస్తే అయిపోతుదిగా
బుక్‌లైన్‌నా
ఆ బ్యాయిక్లా
ఉహుమ్ మరి ఎ ఎపుడు నుంచి స్టార్ట్ చేసినా కబడ్డీ ఆడదను
సో నేను ఎయిత్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్నా
ఓ మై గాడ్ ఫైవ్ ఇయర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది నీకు
ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవునువును వన్నది కరెక్ట్
కరెక్టే చెప్పినావా నేను
ఆ కరెక్టే చెప్పినవ్ లే
నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది. అయితే
ఆ ఉంది కానీ ఇప్పుడు మర్చిపోయినాం. కదా
ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే, నీకు ఇప్పుడు మళ్ళీ ఆడాలని ఉందా కబడ్డీ మరి
ఆ ఉంటది ఎందుకు ఉండదు. కానీ ఆడానికే మనుషులు కావాలి మళ్ళా ఆ టైం ఉంట మళ్ళా టైం దొరకాలంటే కష్టం. కదా
అంటే తాను అకాడమిస్కి పోయి నేర్చుకుంటే అయిపోతది. కదా ప్ర ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే
అయ్య ఆకాడమీకి పోయి నేర్చుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. కదా అందరు సపోర్ట్ కావాలి. ఎవ్వరు ఇవ్వరు.
మీ అక్క ఇస్తాది. కదా
ఆ మాకు ఇస్తాది. మా అమ్మీ ఇయ్యాల హ్మ్
మీ మమ్మీ కూడా ఇస్తదేమో కదా సపోర్ట్ నీకు
ఎందుకు ఇస్తది. అది ఇంట్లో బయటికోనికి పర్మిషన్ ఇయ్యదు. ఇంకా ఆడుకొనిస్తాది. నన్ను
ఆ అవును మీ అక్క చెప్పినప్పుడు ఇనాను. అసలు షాప్ కి కూడా పోవంట, ఇంట్లో ఏమన్నా లేకపోతే ఎందుకు అట్లా
అవును నాక్ ఎక్కువ బయట కొనికి ఇష్టం ఉండది. ఇంట్లనే ఉంట ఎప్పుడు ఇగా నాలుగు గో నాలుగు గోడల మద్యాల
వర్షం పడ్డదా ఈరోజు మీ ఊర్లా
ఎడా ఇది ఎండాకాలంలో వర్షం పడతాందా ఏమన్నా మీ ఊర్లో పడ్తదా అవునా మీ ఊర్గు బంగారం ఊరున్నట్టుంది. కదా
మా ఊర్లో పడ్డది. అందుకంటే కొంచెం ఈ వాతావరణం అనేది కొంచెం చేంజ్ వచ్చింది. సో మాది
అవునా ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతా అయితే
ఓ ఆయ్ ఎండకాలంలోనే కదా ఎండాకి కాలం పరిసరలు వాడితేనే ఈ చేతికి వచ్చిన పంట ఖారాబ్ అయిపోతది. అట్లా ఉన్నంటయి ఎండాకాలం వర్ష సమయం మొత్తం మన మనుషులకు కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే సర్దిీ, కోల్డ్ ఆ కాఫ్, ఫీవరు అలాంటి ఏమంటే డేంజరస్ ఫీవర్స్ ఇట్లనే కదా ఏమయినా వస్తాయ్
అవునవును మస్తూ మాట్లాడుతున్నావు్ అమ్మా నువ్వు
ఆ అంటే ఇగా నాకు తెలుసు కదా అందుకే కొంచెం తెలిసినంత మాట్లాడత్ అ
కాదు నువ్వు మస్తూ వుషార్ నువ్వు నేన్ కాల్ చేసినప్పుడు నా వేరే మాట్లాడు నువ్ ఇప్పుడేమో వేరే మాట్లాడుతున్నావుమ్ ఆమ్మో
నువ్వు కాల్ చేసినప్పుడు కూడా సేమ్ నువ్వు మాట్లాడిన టాపిక్ కే కదా నేను మాట్లాడింది.
అమ్మో నువ్ అబ్బాబాబ్బా వా ఎకవరింగ్ వాట్ ఎ కవరింగ్.
ఉ హు చెప్ ఆ నేనెం అనలేకదా లైఫ్ ఇప్పుడుకి నీకెన్ని కాల్స్ అయినయి మరి మాట్లాడితే.
ట్ నాయి ఇప్పుడు లెవెల్త్ కాల్ అనుకుంట ఇది అందులో లెవెల్ ల జస్ట్ టూ త్రీ అనుకుంట. త్రీయే సక్సెస్ అయినయి.
ఓకే చేయలేదా మీ నా మీ బ్రో కాల్ చేయలేదా మరి
మా బ్రోక్ కాల్ చేయలేదు మా బ్రోకి ఫిఫ్త్ ద ఆ ఎంత నైటీ పర్సెంట్ ట్రస్ట్ ఉంది. నైటీ పర్సెంట్ నమ్మకం లేదు జస్ట్ టెన్ పర్సెంట్ నమ్మకం ఉంది దీని మీద.
మౌంట్ పడ్డవి అని
ఏదో ఇగ చేస్తుండంటే చేస్ స్తుండు ఇగా
ఇన్ కేస్ మనీ వచ్చినయి అనుకో అప్పుడు నమ్ముతడా ట్రస్ట్ పెరుగుతదా.
ఆ పెరుగుతది పెరుగుతది నేను అన్నమాటలు మళ్ళా అన్నావ్ అనుకో బిడ్డ అప్పుడు చేప్తా.
ఊహూ
ఉహ్
చెప్పాలి మరి ఇంకా ఇంకెవరికి కాల్ చేసినవ్ మీ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తా అన్నావ్ గదా ఎవరైనా కనెక్ట్ అయినారా.
అయ్యో చెయ్యాలే ఓ కొంచెం పను ఉంది, ఇంట్లో ఇల్లుక్కలే బాసం దోమలే, గిన్నెలు దోమలే ఏం దోమలేదు.
మరి ఏం చేసినవు అప్పటి నుంచి
ని ఫో ఫోన్ అప్పుట నుంచి ఫోనేమట్లాడుకుంట కూసున్న
ఉమ్ అన్ని ఫోన్ మాట్లాడితే న నార్మల్ గా కాల్స్ ఎక్కువ కావాలి కదా రీచ్ రావాలి కదా మరి.
నాయి రెండు అయిపోయినయి కదా అందుకే
నిద్ర వస్తున్నట్టుంది నీకు.
ఈ ఇల్లు కాలే, బాసల్లు తోమాలే, మొఖం కడుక్కోవాలే జు ట్టేసుకోవాలే ఎన్ని పనులున్నాయి నాకు.
హుహ్ మరి ఏమంటరు అంత పని అయిపోయినాంక చెయొద్దా.
ఇయ్యా ఫోర్ మినిట్స్ ఉంది కదా మాట్లాడు ఇ యా ఏం చేస్తాం.
చెప్పాలయితే పోయింద మీ చిన్న చెల్లలు జాబ్కి
ఆ పోయింది ఇప్ పోయ్యింది ఆమె టెంపర్ మొకంది పెద్ద
హుహ్ చెప్పాలా మీచిన్న చెల్లెలికి
నాకేం భయం కాదు ఆమెకి నాఆమెనే నాకు భయపడుతది ఇంకా.
నీకు భయ పడతదా
అవును మల్ల
మీ మమ్మీ ఏం చేస్తుంది
మా అమ్మ బట్టలు పిండుతుంది
మరి నువ్వు ఫోన్ మాట్లాడే బదలు బట్టలు విండితే అయిపోతుంది కదా మీ మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా
ఆ నేను పిండను బట్టలు నాకు శాత కాదు
అసలు నువ్వ ఏ పని చేసట్లేవు మీ ఇంట్లో మీ అక్క చెప్తది అసలు నువ్వు ఏం పని చేయవు అని చెప్పేసి
ఏం పని చెయ శత కాదు ఇగ చేయనికి
మళ్లీ ఇప్పుడు నువ్వేదైనా జాబ్ చేయ్యాలి ఆ కుట్టే ఆడగు అట్లే చెప్తావా వాళ్ళకి మీటిఎల్స్ కి గానీ
అందుకే నువ్వేమోన్నావ్ అందుకే ఎసి కింద కుసునే జాబ్ కావాల అన్నావు అందుకే దానికోసమే చూస్ సున్నాడిన్
కానీ అట్లా అంటే కష్టం కదా ఏసి కింద కూసున్న కూడా చెయ్యి కాలు నొప్పిలు లె వ్వకుండా
ఎందుకు మంచి కూసోని చేయమంటే మంచి అయ్యో మొత్తం ఒక రోజు ఏమన్నా చేశా జాబ్
అంటే నీకు కూసోని లేవ్వద్దు ఫెవికిక్ ఎట్టుకున్నట్టు కూసో
ఆ మంచి సిస్టమ్ ముంగడ కుర్సోని ఎసి కింద మంచి మంచిగా గుసోని కంప్యూటర్ ఒత్తుకునే జాబ్ కావాలి నాకు
ఇప్పుడు మెట్ నువ్వు పోయేది అదే గదా
అదే వామ్మోఅదోక్కటి ఉంటా అందకు పది వర్కులు చేయాలి అంత అదోకటి ఉంటావు అనుకుంటున్నావ నువ్వు
ఆహా అదొక్కటే కదా నేను అంటున్న సిస్
ఆ అది ఎందుకు ఐ యమో టీవీ న్యూస్ కోవాలి స్టాకు దింపియాలి వా అమ్మ బచ్చడంత వర్క్ ఉంటది అమ్మా నాది దిమాక్ ఖరాబ్ అయితది
హ్మ్ హు చూ ఏమైతుంది నువ్వు కష్టపడుతేనె కదా నీకంటూ ఒక గోల్ ఉంటే దాన్ని రీచ్ అయ్యేది
కష్టం పడాలయ ఎమ్ చేస్తాం ఎం తప్పాద్ ఇగా
ఇప్పుడు నువ్ ఎంబీఏ చేస్తున్నావ్ ఇంకా నికుశ కన్సంకి చాలా మనీ అవసరం ఉంటది ప్రాజెక్ట్స్ ఉంటాయి
ఎం చేస్తాం ఇగ
అ ఇప్పుడు ఎంబీఏ అన్నీ క్లియరా ఫస్ట్ సెమ్ము
స్టార్టింగ్ షూ పోతుంది ఏమో అని చూస్తున్న స్టార్టిక్స్ అంతా మంచి రాయలేము ఆ
రిజల్ట్
ఈ మంత్ ఎండింగ్ లో వస్తది
ఉమ్ ఏ ఆల్ ది బెస్ట్ ఫర్ యూవర్ రిథల్స్
కామర్స్ స్టాటిక్స్ ఏమో నేర్చుకునే ఒక ప్రాబ్లం రాలేవు మాత్ వేరే మెథడ్స్ వచ్చినయ్ అన్ని
మరి నేర్చుకోవాలి నువ్వు ఇన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉన్నట్టున్నావు కథ్
ఆ యూట్యూబ్ లో శివాని పల్లె అని చెప్తే నేర్చ్ మనం అందరం అట్లనే నేర్చుకున్నాం. ఆడ పోయి చూసే ఆమె చెప్పిన మెత్ తట్లు వేరే ఆ వచ్చిన మెథడ్లు వేరే
ఓకే అంటే మీరు యూట్యూబ్లో శివాని పల్లెలు అని ఫాలో అయితర?
ఆ
కాలేజీకి పోవా నువ్వు
ఉమ్ ఇంటికన్నా ఉంటా కాలేజ్ దూరం ఉంటుంది. సిటీలు ఉంటది అంత దూరం పోయేలోపు తెల్ల నైట్ అవుతుంది ఇగా
మరి అంత దూరం ఎందుకు తీసుకున్నావు కాలేజ్ నువ్వు మరి
తీయ తీసుకోవాల్సి వాచ్ చింది మా ఊరు పల్లెటూరిగా
అంటే బస్సెస్ అవైలబిలిటీ ఉండయ మీకు
ఆహా ఉండదు ఉండది
అంటే మీరు బై వాక్ పోత ఓకే ఓకే రేపు కాల్ చేసి చెప్
కాల్ చేస్తా సరేనా బాయ్
ఓకే డన్ బాయ్ ఆ బాయ్